టో
సూర్యనారాయణ్
ఆ ఇనిపిస్తుంది నా వాయిస్ ఇనిపిస్తుందా
దానికి చేశ్నవ్
వేరే నంబరు మమ్మీ
అవునా
ఊ
కాల్స్ ఇన్ని రోజులు మమ్మిదానికి పోయినయి అందుకని అడుగుతున్నా.
ఏయ ఇగో ఇప్ దానికే చేస్తున్నా ఆల్రెడీ నీవి అయిపోయినయ్ గదా. మరి ఇంకా రావు కింద వస్తది ఆల్రెడీ యూజ్ చేశిన వని
ఊ సరేలే ఏం చేస్తున్నవ్ మరి
ఇదా ఇదో కర్రీ వండుతున్ననే బేబీ కార్న్ కర్రీ.
ఊ
హ్ము అది ఉడక పెట్టినా ఇగ ఇక్కడ పక్కనా టమాటా అవ్వీ ఫ్రై చేస్తున్నా.
ఊహూ
ఊ నువ్ ఏం చేస్తున్నావ్
నేన్ యూట్యూబ్
యూట్యూబా
ఊ అదే సుమా ఛానెల్లో. సామ్ వచ్చింది గదా
ఆ అది మూవీ బాగుందంట గదా
పో బుద్ధి అయితుంది కానీ ఎవ్వరులేరు.
ఉమ్మ్ పొత్తవ్ ఎందుకు పోవు మూవికి
ఎన్ని సంవత్సరాలు అయితుంది నేను మూవీకి పోయీ
మరీ అన్ని సమసయలు అయితది ఫస్ట్ ఎల్లెగా నేను అది కూడా సలార్ సినిమాకి
నేను సెకండ్ నేను సెకండ్ ఇయర్ అను కుంటా ఆ మళ్ళా ఇంటికి పోయినప్పుడు లక్కీ భాస్కర్
ఆ అదిగో అప్పటినుంచి నేను పోనే లేదు కొద్దిగా అంటే అదే మూవి ఇంక లాస్ట్
ఉమ్మ్
ఉం
నేను నిదం పోదామంటే ఎవరు వస్తలేరు
లేనట్టుఉన్నది నిన్న మొన్న పోయినట్టుందిగ ఫిఫ్టీ సెవెన్ ఏదో మూవీ అప్సెషన్ కి
ఆ అమ్మాయికి వాళ్ళ దోస్తులున్నారు పోతది
ఆ వాళ్ళకి ఎల్లే వెల్లేటప్పుడు వాళ్ళ తమ్ముడు తీసుకపోయిండు అంటనే
అదే ఉమ్మ్
వాళ్ళ ఫ్రెండువాళ తమ్ముడు
ఉం
కార్లో పోయరంట కార్లో వచ్చిరంట
ఊహుం
ఉం అంటే మళ్ళీ ఇప్పుడు బండి అయితే దూరం ఉంది కదా కొంపల్ది ఎక్కడికో పోయారంట వాళ్ళు మళ్ళీ ఆ
ఉమ్మ్
బాఉందంటనే సినిమా
ఆ అది స్టోరీలనేమో బాలేదని పెట్టిను
స్టోరీలో దంటే కొంచెం పిచ్చి అమెకి
ఉ హుం
మొత్తం పిచ్చి పిచ్చిగ చేస్తది తెలుసా ఆమె మొత్తము అంటే అప్సెషన్ అంటే సేమ్ అప్సెషన్ లా అలాగే ఉంది పిచ్చి అలా అంటే
హుమ్
ఇలా ఈరోజు అంత లేదు జల్ది అయిపోయిందే ఇట్లా పడుకున్నానా అదేదో జూటోపియా మూవీ చూ సినా తెలుసా జుటోపియా సుటోపియానే ఆ చూసిన ఇట్లా పండుకున్నా చూటోపియా అదే ఒక ర్యాబిట్టు ఇంకొక నక్క మూవీ ఉంటాయి అనమాట కార్టూను
ఉమ్మ్
అది చూసిన చూసి అటుదొల్లి అటుదొల్లి పడుకుందమని చూసే వరకు ఫోర్ అయింది సర్లే ఇక గంట వండుకోవచ్చుగా అని చూసేసరికి ఫైవ్ థర్ట్ థర్టీ అవుతుంది
మ నైటు పండుకుంటావా అని
ఆ మనకి లేట్ అయితుంది క టెన్ థర్టీ అట్ అయితుంది
నాకు నైట్ మధ్యల పడుకుంటలేం కాబట్టి నైన్ థర్టీ కుంటన్నా ఇట్లా తిని వచ్చి వాకింగ్ చేసి పండుడే
హ్మ్
హ
కానీ అదే టైం వ నైన్ థర్టీ నే అన్ని ఇలా బాసాలనే వరకు అదే టైమ్ అవుతుంది నాకు
ఊహూ
ఇగ నేను మమ్మీ వాళ్ళు అనుకుంటారులే నేను అన్న ఉంటాం హ్మ్ అన్న పోయిసు కొస్తాడు కదా మేల్కుంటాం ను అప్పుడు కు అప్పుడు అయిన అప్పుడు పడు పనుకుంటాను కద డాడీ అన్నం తిన్నాక నేను పండుకుంటాగా మరి వెళ్ళిపోవాలి కదా మార్నింగు
లంచ్ తీసుకపోతారనే అంకుల్
ఆ అన్ని తీసుకెళ్తార
ఓ అదే పొద్దునే వెళతారన్నావు గదా
తీసుకెళ్తా తీసుకెళ్తారు
హ్మ్
ఇక ఈవినింగ్ ఓవర్ టైమ్ కాబట్టి వాళ్ళే స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు
ఆహా
హ్మ్ ఇక మొదలు మొదలు ఒకవేళ హాలిడే ఉన్న రోజు కూడా వెళ్తే ఇక వాళ్ళ పెడతారు మనం అసలు పని తీసుకెళ్ళకపోయినా నిద్ర వస్తున్నట్టు ఉంది పనుకోలే
ఏడ వడుకున్నా సేవ్ ఎ టైగర్ చూసినా ఒక సిక్స్ ఎపిసోడ్ చూసినా
బుక్కలా ఉందే అది
నే నాకు టైం పాస్ చేయడానికి ఏం లెవ్వు ఏం సీరీస్ చూడబుద్ అయితలే సరే జూసుకుంటా కూర్చుందాం అనుకున్నా ఎవ్వరు కూడా లేకుండే ఫ్లోర్ లో ఒకదాని ఏం చేస్తా అని జూ కూసున్న తర్వాత ట్వంటీ నైన్ ఫోన్ చేసింది అది మాట్లాడింది కొంతసేపు
హ్మ్
ఇప్పుడు ఇంతసేపు ఇంటర్వ్యూస్ చూసుకుంటూ కూసున్నాను ఫోన్ చేసావ్
ఊహూ
ఆ
మళ్ళీ థర్స్ డే పోవాలంట మనం
హ్మ్ ట్వంటీ ట్వంటీ నైన్ కూడా ఎస్తలేదంట కదా
ట్వంటీ నైన్
ట్వంటీ నైన్ కూడా ఏజెంట్ కి ఏఐ చేస్తలేదంట
అచ్చా నాకు అడిగింది చేసినవ అంటే నాకు అప్పుడు వే స్పెషలిస్ట్ కాలేదు ఇంకా ఏఐ ఏజెంట్ ఏమైతుది అన్న
హ్మ్
మొత్తం చాట్ జిపిటి అంటే చేయలేది అన్నీ ఇదీ ఇక మళ్ళీ అక్కడ ముందే పెద్ద కంపెనీ వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే మనం ఆన్సర్ కూడా చేయలేము
హమ్
అదేనా చేతంట కూడ ఇష్టం
నాకు నాలుక మో నాలుక పగీలింది పెదవులు మొత్తం పగిలినయి లోపల్ ఫీవర్ ఉందేమో అని పిస్తుంది
ఉం
ఎందుకు కలిగిందన అంటే లోపాలకి ఫీవర్ ఉంటే కూడా పెదవులు మొత్తం మగులుతాయంటా పెదవులు అద
అవును లో లోపట వేడి ఉంటే అట్ల అయితది
ఆ నాలుక చెడింది అంటరటగా
ఉం ఇట్లా అనిపిస్తుది ఏదైనా స్పైసీ లాగా తింటే సెట్ అయితది
ఓ నరకం కనపడ్డది మధ్యన మొత్తం పెరుగు తోటేదిన్నా
ఉం కానీ తింటే అది తగిపోతది కారంతోనే ో పేడ మంచింది మ పే రూీ బల్బలే ఏ క్యా ోటా హఘర ఆ
ఆ ఇంకానే అయిపంర్ మరి రగి
ఉం
వజయిదిదు్వరా
కాలీఫ్లవర్ వండింది మార్నింగ్ ఇగ అది లేదు అయిపోయింది ఇప్పుడు చేస్తున్నా అదొకటే ఉంది వెజిటేబుల్ అది మమ్మీ వాళ్ళు ఆర్డర్ పెట్టిండి ఇలకి ఆగదు మా అన్నకి చెయి ఆగదు బేబికార్న్ పెట్టిండు
అది కర్రీ చేసుకుంటే బాగుంటదింటగా
ఏమోనే చేస్తున్నా చాల రోజులు అయింది తిని
తినమంటవ
తినాలిగా ఏదో ఒకటి పక్కన ఏరేనా తినాలి అవి ఏరి పక్కన పెట్టేసి టమాట టమమాటా ద టమమాటా దిననా ఇగ
అంత
ఇది మండే వెళ్తార అంటా కదా వాళ్ళు డి అర్ డి ఒ కి
ఉం నాకేం చెప్పలే మళ్ళ
ఏమో మరి అన్నారు
హ
కావాలి కదా మనకి సర్టిఫికేట్ నెక్స్ట్ డేనే కదా మనకి ప్రజెంటేషన్
ఏమో ప్రజెంటేషన్లు కూడా పోస్ట్ పోను అయితే బాగుండు వద్దోద్దు ఉండని కా వుంటే ఉండే బాగుండు ఇంట్లో రూమ్లో ఉండి ఉండి పిచ్చేలేస్తుంది నాకు
ఉం అదే ట్యూస్డే ఉన్నాయి ట్యూస్డే ఉంది అదేదో ఫామ్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకెళ్ళాలి అడిగరు కదా అది ఇచ్చేస్తే అయిపోతది మళ్ళా థర్స్డే మళ్ళీ పోవాలి మనము
ఉం ఇప్పుడు ఇది ట్యూస్డే రోజు అది రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఆ రిపోర్ట్ ఒకసారి ఎడిట్ చేయాలి దాన్ని అది వాళ్ళు చేసే రిపోర్ట్ ఒకసారి పంపియ మంటే మనం ఏమైనా ఎడిట్ చేసుకొని కూర్సుుంటే అయిపోతది
ఉం
హుమ్ హుదా దిగా చేసి పెట్టాలి మళ్ళ వాడు సరే రివ్యూస్ పెడితే ఆగమయితం ఎట్లాయి పుడవా ఇప్పుడు సర ఎట్లా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా కాలేజ్ పోవాల్సిందే
హుమ్
హ్మ్
వాడుగా అదే అదే పాత షెడ్యూలే మల్ల వెట్టిండు యుడు
ఉమ్
జనాని కూడా పాత షెడ్యూల్నే చూసారు మళ్ళ మేలు చూసినా ఏమైనా పెట్టిండా టెలిగ్రామ్ పని చేస్తాలే కదా
ఓ అవునా నేను టెలిగ్రామ్ పనిచేస్తుందా లేదో అని నీకు మెసేజ్ చేసినా
ఆ ఆహా రాలే పనిజేస్తలేదే ఉమ్ బ్యాన్ చేసారు అంటే నేను కూడా నేను నా సేవెడ్ మెసేజెస్ ఉంటాయి కదా దాంట్లో హాయి వెట్ కున్నా అది ఇంకా రాలేదు అప్పుడు అర్థమైంది ఓ పని చేస్తలేదు ఓన్లీయాప్ ఓపెన్ అయితుంది కాని మెసేజెస్
ఆహో
పల్లికేందల్ సా
వన్ అయ్యిందా
ఆ పేపర్ పేపరె బండిల్ బండిల్ కవర్ తీసి చుపి
ఆ అవును అవును ఏంది మాది ఏమన్నా చిన్న ఎగ్జామా ఏ గల్లి ఎగ్జామ్లెక్క లీక్ అవుడెంది
అదే కదా పాపం ఈళ్ళేమో గాని స్టూడెంట్స్ కదా అంత కష్టపడి చదువుకుంటు టున్నారు
ఉహ
అట్లా వాళ్లేమో లీకుల్ చేసుకుంట ఉన్నారు
ఉమ్
అట్లా అందుకే బ బ్యాన్ చేషిరు అండ్ ప్లే స్టోర్ లో కూడా దొరకట్లేదు టెలిగ్రామ్
అవునా
తీసేసిర్రు ప్లేస్టోర్ అదే టెలిగ్రామ్ సి ఈ ఓ అన్నాడు మీ తప్పులుంచుకొని మాట టెలిగ్రామ్ మీద పడతారు ఇంటి అని
ఆ
వాడు పెట్టేది ట్విట్టర్ లో ట్వీట్
అదే గద
సరేనే
ఉమ్ సరేనే బాయ్